నమస్కారమండి చెప్పండి ఏం చేస్తున్నారు ఏంటి విశేషాలు కొత్త కొత్త బాగున్న మండి
కొత్తగ కొత్త విశేషాలు కావాల అండి కొత్త కొత్త విశేషాలు కావాల అంటున్నా
అహ అహ త్ తో ఉ
చానరోజులు అవుతుందండి ఫోన్ మాట్లాడక చెప్పు ఫుల్ గా ఉన్నది అండి కొంచెం పంపియ్యాలండి అటు
ఓ మాగే ఫుల్ ఉన్నదండి పిల్లలు అసలు బయటకి వెళతలేరు బయట ఆడుకుంటలేరు అయే ఒక సాయంత్రం పూటే కోసెపు ఆడుకుంట చుట్టాలు ఇంట్లోనే ఆడుకుంటారండి చున్నీళ్లు బట్టి ఆడతాలు బోలు ఆడుతాలు బొమ్మలాట ఆడతాలు
హు చీరలు కట్టుకుంటారా అండి పిల్లలు ఉహు
ఓహో తిన్నామండి అది తప్పుతాదా అండి
ఏం కూరండి.
ఆలు కర్రీ
ఆలు కర్రీ చెప్పండి. ఉ ఏదైనా విశేషం చెప్పరాదండి. కొంచెం
మీరు చెప్పరాదండి ఏదైన్నా.
ఏం విశేషం లేదండి. మాది సాంగ్ వాడతారా అండి. ఒకటి సాంగ్ పాడుతారా అండి. ఒకటి
నాకు పల్లవించు తొలిరాగం రాదండి.
అం ఆ సాంగే కాదండి వేరే సాంగ్ ఏదైనా పాడ వచ్చు
చూడు రాదండి అంటానా.
ఆహా పల్లవించు తొలి రాగం అంటే ఆ సాంగ్ ఇట్లా పాడతారేమో అని అదేం అవసరం లేదండి వేరే సాంగ్ పాడండి అంటున్నా.
గొంతు పట్టేసింది.
అయ్యో ఎందుకండి. గొంతులో కిచ్ కిచ్చాండి. సర్ది చేసిందాండి.
పిట్టలు, కాకులు అన్నీ ఎగిరిపోతాయండి. నేను పాట పడితే
ఉన్నాయా అండి. అసలు అటు
ఉన్నాయండి. ఎందుకులేవండి. ఇగ కొంచెం అయితే గూటికి -
ఉహు
మ్
జం మ్ మీ తాత మీ అమ్మమ్మ బాపమ్మ ఏం చేస్తున్నారండి ఇంకేమి ఈ విశేషాలు. ఫంక్షన్ విశేషాలు చెప్పాల అండి మీకు మ్ ఫంక్షన్ కు నిన్న పొద్దుగాల బస్సుకి వెళ్ళామండి. మా ఊళ్ళ తొమ్మిది గంటలకు ఓ బస్సు ఉంటదండి. ఆ బస్సు వెళ్లేసి ఆడికి వెళ్ళినాక కొంచెమంత ఉక్మా పెట్టి పెట్టిరండి ఉక్మాల మొత్తం మొత్తం పప్పులే పోసిరండి
మ్ తొందరగా అరగడానికి పోసారు ఉంటారు
అంటే అరగడానికి పప్పులు పోస్ పోస్తారా అండి అవున
ఎందుకంటే కొంచం ఇ లోపల జీర్ణం తొందర అయితది కదా
ఆ ఉప్మా తొందరనే ఆగతుది కదా అండి అవన్నా పెద్దది కాగా మొత్త మొత్తం మెత్తగా చేసిర్రు అన్నిీ పప్పులు జీడిపప్పు గట్లో చాలా ఎసిర్రు మస్ స్తుుదండి ఉప్మా ఇంత ఆడ తిన ఉద్దయందండి రెండు సార్లు తిన్న అండి నేనైతే
అవునవును నిజంగా చెప్తున్నారా ద్ద దంగ మస్తు ఉన్న
నిజంగానే అ ఆ ప పచ్చ కూడా మామిడికాయ నిమ్మకాయ మొత్తం కలిపి పచ్చడి పెట్టరండి వాళ్ళు రెండు మిక్సింగ్ చేసి రని పచ్చ ఇచ్చ కూడా మస్తున్నదండి పుల్లగా మా పాప ఒకటే నాకుడు అండి అ పచ్చి చెే
ఆ
ఎండ బాగ కొడుతుంది దానికిస్త
ఎవరు మరి ఫోటో పెట్టలేదా అండి చూద్దామంటే
మాకు అబ్బాయి నచ్చలేదండి అందుకే ఫోటో పెట్టలేదు
అంతే అంత వీక్ గా ఉన్నాడా అండి
ఆ అబ్బాయి చాలావి తీసుకున్నాడు ఆ డెకరేషన్ డల్ గానే ఉన్నది మనసుులు డల్లుగానే ఉన్నారు అంత ఎట్రాక్షన్ ఏం లేదండి అంత నిద్రపోనట్టే ఉందండి ఫంక్షన్ అంతా హ నాలుగు గంటలక్ష సడేస్ డి ఇంత కూడా కేక్ ఇయలేదండి మాకయితే కేక్ అంతా తీసుక ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారండి
తేజీస్ ఉంటాయి పోవ అడి మరు
మేము సారీస్ కట్టుకొని వస్తారు కానీ ఆల్రెడీ కేక్ కటింగ్ అయిపోయింది తీసుకో పొయిర్రట ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారట హ్మ్ మాకు ఈయలేదు కేక్ ఇయలే ఏమి ఈయలేదు ఇగ సోమవార వాళ్ళ సోమవార పొల్ళకు పప్పులు పచ్చి చారు అవి జేసిర్రట ఆ జిలేబీ నును మిక్చర్ వాళ్ళకు పెట్టిర్రట ఇగ తినే వాళ్ళకు మటను చికెను సాంబారు మజ్జిగ నీస్ తినే వాళ్ళకు అది ఫంక్షన్ అయిపోవంగానే మనిషికో యింత అన్నం దిన్నాను ఒక సాయంత్రం కాసేపా ట్టి డి తిరిగినాము పన్నెండు గంట్ల దాకా ఆ డ్యాన్సు లేషీనము
హ్మ్
ఆ ఇగ వడుకున్నాము మళ్ళా పొద్దున్నే లేేసినాము బస్సు ఎక్కినము మా ఇంటికి వచ్చేసినాం
అవునా హ్మ్
హ్మ్ మీరే పెండ్లిళ్ళలకి పోతలేర అండి. ఏకా ఏంజే
పెళ్లిళ్ళ అంటే ఇప్పుడులు లెవ్వండి ఈ మధ్య పెళ్ళిలు మాకు
ఆ ఫస్ట్ తారీఖు వరకు పెళ్ళిలు ఉన్నాయా
హుమ్
హమ్ వెళ్తారా అండి మారి పిల్లలే
పోనీ ఏమో అండి తెలువది పోతలేమండి
వెళ్ళరా అండి
వెళ్లమండి
ఎందుకండి
తీస్కపోడానికి కీ కష్టమవుతుందట అండి
ఓ రామా ఎట్ల అండి మరి అట్లయితే
ఏం జేయాలండి ఇంగ ఇంగలిష్
ఏ ఇ చ ఉమ్
శ్రీ రామనవమి ఎలా జరుగుతుదండి మీకాడ
శ్రీరామనవమి కొంచెం మామూలుగానే ఉండదండి అంత హెవీ గేముండదు
ము
ఉమ్ అన్న సంతర్పణ పెడతారండి మా దగ్గర పెళ్లి కాని వాళ్ళు ఎవరన్ను టే ఆళ్ళందరు కలిషి దేవునికి అన్న సంత తర్పన వెడితే పెండ్లిల్లయితయని అదో నమ్మకం
ఉమ్ ఏదా
అప్పుడు అట్ల బెట్ట్నోళ్ళందరికిీ మ్యారేజ్ అయ్యిందండి మళ్ళిప్పుడు
అవునా మొన్న రీసెంట్ మ్యారేజ్ ఏమైందండి రీసెంట్ మ్యారేజ్ టాపిక్ ఏమైందండి కు
ఏం లేదండి అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ జేసుకొని స్టేషన్కి వచ్చేశారట అండి వచ్చినంక మీ ట్లో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అక్కడికెళ్ళారట అండి ఎల్లిన్ తర్వాత మాయ్ టికి రావద్దంటే మా ఇంటికి రావద్దు అంటున్నారట వాళ్ళు వీళ్ళు అంటే రా కుంటే పోతాం ఎక్కడ్నైన పోయి బతుకుతం రావాలన్నది ఏమున్నది అని వాళ్ళంటున్నారట వరుస లేదు దేమ్ లేదు వరుస అసలే సెట్ కాలేదు ఏం కాలేదు ఏమని పిలుత్త కాబట్టి పిలిచినవు కాని ఇప్పుడేమన్నా. అది ఏమోద్దు రాండి ఏదో జరిగిందేదో జరిగింది పోదాం రండి అని పేరెంట్స్ అన్నరటండి.
ఉ
అంటే అబ్బాయి సప్పుడు చేస్తాలేడట అమ్మాయి అన్నదట కదా నేను అట్లనే పిలుస్తా అట్లనే చేస్తా ఇప్పుడు వైష్ణవి చనిపోయింది కూడా చెప్పారటండి ఇట్లయితే ఇట్ల జరిగింది ఇల్లు నమ్మేటట్టు లేదు వద్ద అని ఆ పోలీసొళ్ళు చెప్పారట వీడియో చూపించారట వాళ్ళకు చూయిస్తే కూడా నేను నెల రోజులు బతికినా మంచిదేగాని అతనితోటే ఉంటా ంట నేను బాబాయ్ అని పిలుస్తా అని చెప్తుందటండి.
ఆ వామ్మో అంటే ఏమన్నా కన్సీవ్ అయిందట్నా
లేదండి. అన్నారా అండి ఎవరన్నా
మరే లేదండి అట్లా ఎందుకో ఫొటోస్ పెట్టిళ్ళు మరి అంటున్నా
ఏమో అండి మరేలా తెలవదండి నాకు నాక్ తెలిసిన స్టోరి అయితే గిదేనండి.
అంటే ఆమె వైష్ణవి అనే అమ్మాయి కూ డా అట్లనే చనిపోయింది కదా మరి అట్లా ఇ ఇట్ల ఎవన్న అయ్యిందా భయపడతండ్రు అని అంటాను. ఊ వాళ్ళకూ తెలవదు కదండి పపేరెంట్స్కి తేలుస్తది. పేరెంట్స్ న్ట్స్ తెలుస్తద అండి అట్లాంటివి
తెలవదండి ఇప్పుడు మా ఇంటికి రావద్దంటే మా ఇంటికి రావద్దని వాళ్ళన్ అంటారు వీళ్ళ అంటారు మరి మా ఇంటికి రావద్దు మా ఇంటికి రావద్ధు అంటే రెప్ ఎవరింటికి వెళ్తారండి మరి
వాళ్ఇప్పుడు కన్యకుమారి
హైదరాబాద్ అండి.
రూమ్ తీసుకున్నారటన
హైదరాబాద్ లో రూమ్ తీసుకున్నారట మన అక్కడ ఇక్కడ మన ఏమంట్రు కదండి దాని పేరు వస్తలేదు నాకు ఇది ఇంట్లోనో ఇద్దరు పని చూసుకున్నారట అందులోనే ఇద్దరు వర్క్ చేసుకొని మేము అక్కనే ఉంటాం మేము రావాల్సిన అవసరం లేదు మేము కూడా రాం పోండి అన్నారట అండి.
ఆ
ఊ కానీ వాళ్ళట్ట వెళ్ళిపోయారట వీల్లీటు వచ్చేసారట అండి.
ఊర్లో ఏమంటున్నారు ఇక అందరు
ఏమున్నదండి ఏమనరండి. ఏమున్నది గంతే ఇగ అనుకునేది ఏం లేదు.
లోకానికే ప టింపు ఉంటది కదండి అందుకే ఏమంటున్నారు అంటున్నా
వయిలేదు గిదయంం పనీ గదయంం పనీ ఆ వర్ష వయిరే గుండ గిడ్డ చేసుకుంటారు గడ్డ చేసుకుంటారు
మరి చూసినప్పుడు వార్నింగ్ ఇద్దు అండి అట్ చూలిసినప్పుడు అట్లా జరిగినప్పుడు
ఆల్రెడి అయ్యందాటండి ఇదంతా
ఉమ్
వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిందట అన్ని చేసిందట టా అన్ని చేసినాక కూడా లాస్ట్ క వస్తారు తే ఆ అబ్బాయి ఇరవై ఐదు వేల రూపాయల సెల్లువుని ఇచ్చిండట ఫస్ట్ చూసిన సంబంధం అబ్బాయి
అవునా అసెలు పట్టుకో పోనియాండి అయా పెటు
లేదు లేదు అసలు అ అమ్మాయికి తెలువనే తెలువదు అసలు ముచ్చట ఈ చిన్న అమ్మాయి తీసుకొచ్చిందట
అవునా చిన్నమ్మాయికి ఎందుకు మరి చిన్న ఆమె ని ఇచ్చి చెయమంటె అయిపోవు అసలు
అట్లా కూడా మాట్లాడిరు అండి అట్లా కూడా ఇప్పుడు అట్లా కూడా మాట్లాడతారు కానీ పెద్దమ్మాయి కంటే చిన్నమ్మాయి ఇం పెద్ద అది కదండి
అవునండి మరి ఆమె ఎట్ల పట్టుక వచ్చిందండి ఈమె ఆమె గట్లాంటిదంటె ఈమె ఇట్లాంటిది మరి నేను ఎందుకు చేసుకుంటా అని అనుకుంటారు కదా వాళ్ళు కూడా అబ్బాయి వాళ్ళు
అనుకుంటారు ఆల్రెడీ అయి పోయింది కూడా